హలో ఏం చేస్తున్నావ్
లే టీ వి చూస్తున్న
ఆఆ
టి వీ చేూస్తున్నా
ఫోన్ నెంబర్ కీ నిన్న నేను ఫోన్ చేస్తె ఫోన్ ఎత్తలేదండబ్బా
పెల్లి ఉండే అట్వైనా అక్కడ
ఓ అవునావు ఎన్నిసార్లు చేసి న తెలుసా నేను
సార్లు ఉన్నాయి ఆరు నిమిషుల కాల్ ఉన్నాయి ఇప్పు ఇందాకనే లేసిన ట్వెల్ కట్టా లేసిన అట్ట లేసిన లేసి మొహం కడుక్కున్న చీకటైంది
అవునా ఎవరిది పెళ్లి మీ ఫ్రెండ్దా
ఉ
ఉహు యాక్చువల్గా ఏమైందంటే మరి ఏమంటారు ఇది ఈ ఆ రోజు ఏమైందింటే నాకు క్లియర్ డేట్ అయింది మళ్ళా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసినా నేను
మ్
మ్మ్
అ
మత్త అ మళ్ళ కష్టపడి మళ కాల్స్ అందరిసున్నా ఒవ్వరు ఫోన్ మ మాట్లాడతలేరసలు మాట్లాడ బుద్ధి కావట్లేదంట ఓ యమ్మ టాస్క్ టాస్క్ అయితుంది నాకు నాకు ఉండేదే కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళు కూడా వాసలు సరిగ్గా మాట్లాడట్లేదు మాట్లాడంటే ఏదో ఇద్దరు ముగ్గురు మా మాట్లాడుతుర్రు అంతే
కీ
మళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ నెంబర్స్ నుంచి కాల్ చేస్తురు అట్లా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి మాట్లాడిపిస్తురు ఉన్నా ఇద్దరు ముగ్గురు ఎవళోస్తున్నారో తిన్నవామరి
ఆ తిన్న
ఏం కర్రీ ఈ రోజు ఏంటిది సండే
ఎప్పుడన్నా గాని
అదేంది చికెన్ తెచ్చుకోలే
నిన్ననే మట్టన్ అయే ఈ రోజే చికెనా మల్ల
ఆహా
మా ఒళ్ళు ఇంకో ఫంక్షన్ ఉంటే అల్లుఊరికి పోయిల్లు
అవునా నెక్స్ట్ మంత్ నుంచి ఎగ్జామ్స్ అంటగాా
ఏమో నాకు తెల్వదు
మ్మ్ బ్యాక్ లాగ్స్ నెక్స్ట్ మంత్ నుంచి అంట నాకు మా అక్క ఒక అమ్మాయి చెప్పింది నిప్పు అ ఇంకా మరి
మ్మ్
హలో
ఆ
ఇంకా మరి
ఎం ఉంది ఎం లే
ఏం చేస్తురు మరి
టీవీ చాస్తున్న అని చేపలే
ఎం సినిమా
ఏదో ఒకటి చూసున్నా ఏదో ఒకటి ఎం దొరకలేదు మంచి
హుమ్
ఈ ఫోన్ అయిపోంగానే ఇంట్లో చావొస్తుంది అందరూ తిట్టుకుంటున్నారు
ఏం సినిమా
చావా
చావా సినిమానా ఎవరు హీరో
శివాజీ చక్రపతి మహారాజు గారులా గురించి
ఆహా అట్లాంటి సినిమాలు చూసావా ఇంకా వేరే మూవీస్ ఏమేం చూస్తావు నువ్వు
ఏది వస్తే అది డౌన్లోడ్ చేస్తా కోసేపు టీవీ లో పెట్టుకొని మంచిగా చూస్తా
సిరాయ్ అట్లాంటి సిరాయ్ మూవీ చూసినవా నువ్వు
చూడలే
సిరాయి బానే ఉంది జిగ్రీస్ అది కూడా బాగుంది
అ
ఫ్రెండ్షిప్ ది ఫోర్ మెంబర్స్
ఇ
పూర్వం బ్యాచిలర్ బాగుంది అది కూడా మా అమ్మ ఫోన్ చేసి విస్క్ విసుకొస్తుంది అబ్బా నాకైతే
ఆ
మామూలుగా కాదా అసలు ఆ డేటా ఒకటి క్లియర్ చెయకపోయింటే ఈ పాటికి నాకు టాస్క్ అయిపోయిఉండేది
ఎన్ని కాల్ మాట్లాడితే క్లియర్ చేసిండది
ఆ అట్లాగాదు నేను చేసినా యాక్చువల్ గా ఏమైంది నేను ఐటీన్ కాల్స్ మాట్లా ఇంకా రెండు కాల్స్ అయితే నై అయిపోయిండే అయితే ఏమైంది అనుకోకుడా ఏమంటారు యాప్ ని నేను క్లియర్ అని ఒత్తిన క్లియర్ డేటా అంటే అది ఒత్తిన నేను అసలు అప్ యూని అన్ ఇన్స్టాల్ చేద్దామనుకున్నా అన్ ఇన్స్టాల్ చేసి మల్ల చేద్దామనుకున్నా అది అనుకో ఇప్పు నేను డేటా క్లియర్ అయిపోయింది మళ్ళా స్టార్ట్ చేసిన అన్నమాట ఇప్పుడు మళ్ళీ అందరు కాల్ చేసి మాట్లాడవంటే ఏ ఎంతకనా మాట్లాడితే మాట్లాడ్ ఎవనంటారు ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే మాట్లాడిరు ఇంకా వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ తో మా మాట్లాడిపించారు నాకు ఉన్న ఎంత ఏమంటే తక్కువ వర్ష పిచ్ లేస్తది నాకైతే
హ్మ్ హు
హ్మ్ కు
వట్లా టువెల్వ్ కి సినిమా చూడాలి గంగ దెయ్యం సినిమా
ఏంది
దయ్యం సినిమా చూడాలి టువెల్ కి
రాత్రిళ్లు
ఓ
రాత్రి ఈడ కాదు
అడ్దంగాలే
నైట్ చూడాలి ఇప్పుడు కాదు అంటున్నా
ఆ అది ఇప్పుడే వస్తుంది టూవెల్ కి
ఏ ఫోనుంది డౌన్లోడ్ చేసుకో
నెట్టు కావద్దు నెట్టు కావాలి నె
నో అట్ట చెయ్యన్ నేను వన్ పాయింట్ ఫైవ్ జీబి సాలు
ఈ పైసలు సంపాయిస్సున్నావ్ ఒక ఇరవై రూపాయలు పెట్టి నెట్టు వేసుకుంటే అయిపోద్దిగా
వామ్మో నేనెంత సంపాదిస్తున ఒకటే సంపాదిస్తున్నావ్ అంటావ్ నేను అసలు సంపాదిస్తన్నా. సంపాయిత్తలేను ఓహ్
ఏముంది ఒకటే ఫోన్ ఉందా రెండు మూడు ఫోన్లు ఉన్నాయి ఇంట్లో
ఉండేదే ఒక ఫోను మా డాడ్ది మా డాడ్ ది
ఎంత వేపిచ్చుకుంటావ్ రీచార్జ్
వన్ పాయింట్ ఫైవ్ వన్ మంత్ కు అంతే
ఏపిచ్చుకుందాం మనాలకి ఏపిచ్చుకుంటే అయిపోయినా వస్తది
ఎంత
తొమ్మిదొందలు ఎయిట్ నైన్టీ నైన్ త్రీ మంత్స్ కి
త్రీ మంత్స్ కా తెలుసు తెలుసు మా డాడీ కూడా అంతే ఏసుకుంటాడు ఎయిటెల్ ఎ ఎయిట్ నైన్టీ నైనా కాదు ఇప్పుడు త్రీ మంత్స్ కి ఎయిట్ ఫిఫ్టీనా ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ ఏమో ఉండే నేను మొన్ననే ఏంగా చూసినా మా డాడీ దాన్
వన్ పాయింట్ ఫైవ్ ఐటది మీ నాన్నది అది
కాదు టూ జీ బి అసలు వన్ పాయింట్ ఫైవ్ అన్ లేనే లేదు అందుడా టూ జీ బీ దుంది ఇప్పుడు మా డాడీ ది టూ జీ బి నెట్టు
నాకు టూ జీ బి వస్తది ప్లస్ ట్వంటీ జీ బి ఎక్స్ట్రా వస్తది త్రీ మంత్స్ కు కలిపి అయిపోయినా ఈ టూ జీ బీ అయిపోయినా అది వాడుకోవచ్చు
ఏమో తెల్వదు వన్ పాయింట్ ఫైవ్ లేనే లేదు అందులో టూ జీ బీ దుంది
అందుకే నేను అది ఏపిస్తా ఇంటి కాడున్నప్పుడు ఇది వాడతా నే నీటికా లేకుండా నేను షాపు కు పోయినంటే నాకు అక్కడ వై ఫై ఉంటది అది వాడుకుంటా
సినిమాలు మంచివి డౌన్లోడ్ చేద్దామంటేనేమో సినిమాలు సరిగ్గా లేవు అసలు ఈ నా నను చూసే విధంగా లేనేలేవు
ఊహూ
ఊ అది అసలు టూ జి బి నెట్ బొక్కైతుంది మా డాడ్ ది
ఏ ఎత్తడం ఏ వెబ్సైట్లుడ సూ సినిమాలు
ఆ
ఏ వెబ్సైట్ లో డౌన్లోడ్ చేస్ ఆ
అదే మూవి రూల్స్ లో
మూవీస్ వ్యాప్ అని ఉండద్ చూడు అందులో కొత్త కొత్త సినిమాలు వస్తాయి అప్పుడు ఫ్రెమ్ లో కూడా వచ్చినై మూవీస్ లో యాప్
ఆప్ మలై చెప్పు
ము వి ఐఎస్ డబ్లు ఏ పి అప్ కాదు అది వ్యాప్ వెబ్సైట్ అది అప్ కాదు ఆ
ఏమో ఒకసార్ అయితే పెట్టార సుదాం అంటే ఇప్పుడు మళ్ళా దానికి ఏ యాప్ డౌన్లోడ్ చేసుకునేది లేదా
ఈ యాప్ అవసరం లేదు క్రోమ్ ని ఓపెన్ చేసి మోస్ యాప్ అని కూడా అదే వస్తది మళ్ళా అన్ని సినిమాలు వస్తాయ్ ఏది కావాలంటే అది డోలోడ్ చేసుకోవచ్చు సినిమాల్ మొత్తం వస్తాయ్ కపుల్ ఫ్రెండ్లీ కూడా వచ్చింది అబ్బాయిలకి నిన్నా జూస్నా అది
ఏందెంది
కపుల్ ఫ్రెండ్లీ
కపుల్ ఫ్రెండ్లీనా అది ఇన్నట్టున్నది గానీ చూడలేద్ లే
మొన్ననే అది అయిపోయింది అది తియేటర్ లో పోయిన సండే పోయిన సన్
ఉహూ ఎ సారి ఎగ్జామ్ లు ఎట్లా రాస్తారో ఏమో గంతేలే మా ఫ్రెండ్ తల పాక తోక కొస్తుందంట అన్నీ మ్యాస్ లే ఉన్నాయంట మూడు మ్యాస్ లున్నాయంట
ఉహూ
ఓ
హలో ఐపోయింది గా టైము ఐపోయినా వస్తుందేంది
ఆ
టైం ఐపోయినా వస్తుందేండి
వొసది కొద్దిసేపు అయినాంక కట్ అయితది అనుకుంటా నాకు కూడా తెల్వదు నేనే కట్ చేస్తా
నువ్ కట్ జేస్తే ఏ ఏం కదా
ఏం గాదు
చేసేయ్ మరి ఇంగ
సరే లే